హలో హయ్
మీర ఏం జేస్తుంటారు
ఏం లేదండి చదువుకుంటు ఉంటాను నేను.
అవునా మీ ప్రొపర్ అంటే మీ మీదే ఊరు లైక్ నేటివ్ ప్లేస్.
మాది మాది వరంగల్
అవునా మ మాది హైదరాబాద్ అండి
అవునా ప్రస్తుతం ఏం చేస్తున్నారు
నేను బయోటెక్నాలజీ చదువుతున్నాను బి. ఎస్సి బయోటెక్నాలజీ.
అవునా నేను ప్రస్తుతం బి
యో సో నైస్ ఆఫ్ యూ థాంక్యూ యూ అండి అవ్ డిన్నర్ చేసారా మరి.
అబ్ ఛ అయ్యి టూ అవర్స్ అయితుంది ఆల్రేడి.
ఓకే ఆ చేశానండి
ఏం కర్రీ
యాక్చులీ నేను హాస్టల్ లో ఉంటాను సో. వెన్స్ డే కాబట్టి నథింగ్ స్పెషల్ ఓన్ ఎగ్ కర్రీ
ఎగ్ మీకు స్పెషల్ కాదా
ఆ జస్ట్ బాయిల్డ్ ఎగ్ కదా అందులో స్పెషల్ అంటే ఏమీ ఉంటది
ఇట్స్ ప్రోటీన్ కదా
అఫ్ కోర్స్ బట్ ఇట్స్ ఫ్యాక్ట్ కూడా కదా
అవును దేన్లోనైనా పాజిటివిటీ తీసుకోవాలి నెగిటివిటీ కాదు
యా బట్ అంటే నైట్ టైమ్ బేట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్ అలా డే టైమ్ లో ఇట్స్
డే టైమే కాకుండా ఇంకా మార్నింగ్ అయితే ఇట్స్ వెరీ గుడ్ అనుకుంటా
యా యా యా ఎల్లో తీశేసి ఇఫ్ వైట్ తింటే ఇట్స్ ప్రోటీన్
ఆహ్ ఏం చేస్తున్నండి మరి మీరు
నేనా నత్తింగ్ అండి నత్తింగ్ స్పెషల్ అల్ జస్ట్ కాలేజ్ కెళ్తాను వస్తాను అల్ స్టే ఇన్ హాస్టల్
హమ్
అంతే మీరు
నేనేముందండి డైలీ రొటీన్ అంతే మార్నింగ్ ఇవ్వడం కాలేజ్కి వెళ్లడం ఫోన్ చూడడం
యాక్చువల్లి ఆ నెక్స్ట్ వీక్ నాకు వరంగల్ వచ్చే ప్లాన్ ఉంది ఫ్ యూ ఆర్ ఫ్రీ కలుద్దామా ఇఫ్ యు ఆర్ ఫ్రీ
ఏంటి మీరు వచ్చేది ఫోర్టీన్త్ రోజు ఫెస్ట్ కా
యా యా యాక్చులీ నాకు అక్క ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు ఇన్వైట్ చేసారు మా రూమ్మేట్స్ తో కలిసి రావాలి అనుకుంటున్నా
అవునా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను ఫెస్ట్ కి రావట్లేదు
ఔను అయ్యో ఎందుకండి
నాకు ఫేస్ట్లు అవి ఇవి అంటే నాట్ అట్ ఆల్ ఇంట్రెస్ట్ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మూవీస్
ఓకే బట్ అంటే ఇయర్లీ వన్సే కదా ఫెస్ట్ అయ్యేది
ఇయర్లీ వన్స్ ఏ గాని మళ్ళీ దాని కోసం షాపింగ్ చేయ్యాలి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళ దానికొక టెన్షన్ అదే హాస్టల్ ఒక్క రోజు ఉంటే అంతే అయిపోయ
ఓక్కే బట్ వి హ్యావ్ టు క్రియేట్ సమ్ మెమరీస్ కదా ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే కాలేజ్ అయిపోతుంది తర్వాత మనం అనుకున్న ఇవన్నీ రావు కదా అలా
మీరు అనేది కరెక్టే నేను ట్రై చేస్త లేండి రావడానికి
యా యా ఇఫ్ మీరోస్తే యూ హ్యావ్ టు కాల్ మీ అండి మనం కాచ్చితంగ మీటఉదం
ఖచ్చితంగా కాల్ చేస్త మీరు ఉగాదికి వెళ్తున్నార
యా అండి ఉగాదికి వెళ్తా ఇట్స్ అంటే హిందూస్ కి ఆ ఈ ఫెస్ ఈ ఫెస్టివల్ తోనే కదా ఇయర్ స్టార్ట్ అయ్యేది యాక్చుల్లీ న్యూ ఇయర్ అండి జాన్వరి విల్ కౌంట్ ఇట్ ఆస్ అండ్ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకి అది న్యూ ఇయర్ లక్క స్టార్ట్ అవుతది మనకి ఇండియాలో హిందుస్కి ఉగాది దగ్గర నుంచి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ ఐతది
ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్ గా
యా అండి నాకు చాలా ఇష్టం అంటే మా మా ఫ్యామిలిలో ఒక ట్రెడిషన్ ఉంటది ఏంటంటే ఆ రోజు మనకి ఎన్ని పనులున్నా ఏమున్నా సరే ఆ రోజు ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే వేరే ఏం మన్న తీయాలి ఫస్ట్ ఫస్ట్ అది అ
లైక్
మా నేటివ్ ఖమ్మం సో అంటే లైక్ వీ స్టే ఆంధ్రాకి తెలంగాణకి మిడిల్ లో ఉంటది కదా సో సగం ట్రెడిషన్స్ అవింటే సగం ట్రెడిషన్స్ ఇవి ఉంటాయి మేం బొబ్బట్లు వేసుకుంటాం లైక్ మీరు అనే బక్షాలు మేము బొబ్బట్లు అంటాం చే చేసుకుంటాం గాని నాట్ ఫోర్ ఉగాది ఆ ఉగాదికి చేసుకోవాలన్న ట్రెడిషన్ అయితే మాకు లేదు
అవునా అవునా నాకు చాలా ఇష్టం నాకు యాక్చువల్ గా పచ్చడి కన్నా నాకు బొబ్బట్లే చాలా ఇష్టం
అవునవును చాలా బాగుంటయి యాక్చువలీ మా రూమ్మేట్స్ ఇంటికెళ్ అయితే వాళ్ళని తీసుకురమ్మని అడగాలి వాళ్ళు ప్రాపర్ తెలంగాణ వాళ్ళు బాగా చేస్తారు సో ఎలాస్ట్
మీకు మీకు తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారా అవునా మీరు ఎవరితో చాలా బాగుంటారు
యా మా రూమ్ లో అక్కుబక్కు అని ఉంటది షి ఇస్ సోమ్ వాట్ స్పెషల్ టుమి లైక్ నేను ఆమెని ఇరిటేట్ చేస్తా అమె నన్ని ఇర్రిటెట్ చేస్తది
అవునా
అక్కుంబక్కుం మీన్స్ నేను పెట్టిన నేమ్ అది తనకి
ఓహో మీరు పెట్టుకున్న పేరా అది తను మంచిదా మీరు మంచోల్ల అవునా ఎందుకు మీరు మంచోళ్ళు కదా యాక్చువల్ గా తాను మంచిది అయితే మీరు కూడా మంచోల్లే కా
నేను మంచిదాన్ని అవును కాదు అని నేను చెప్పలేను బట్ తను మంచిది
అవునా
అలా టైం పాస్ లైక్ మేము ఫోర్ మెంబర్స్ రూమ్మేట్స్ ఉంటాం మేమ అందరం ఒక్క దగ్గర కూర్చొని లైక్ మేము మా మాట్లాడుకుంటాం అంతా అంటే కాలేజీ లో ఏం అంటే ఏ ఫ్యాకల్టీ ఎలా చెప్తారు క్లాస్లు ఏం జరుగుతుంది ఎవరికి ఏ గొడవలు అయితున్నాయి
ఉ అవును మీకు సబ్ ఏ సబ్జెక్ట్ ఇష్ట టీచర్ ఇష్టం మీకు
యాక్చులీ నాకు ఫార్మాకాగ్నస్ చాలా ఇష్టం బట్ ఆ సబ్జెక్ట్ కి ఫక్ ఫ్యాకల్టీ చేంజ్ అయ్యారు ఇప్పుడున్న ఫ్యాకల్టీ చెప్తుంటే నాకు అంత నచ్చట్లేదు బేసికలీ అర్థం అవ్వట్లే
అవున మరి మీకు అది అంత ప్రాబ్లం అయితే కంప్లైంట్ చేయొచ్చు కదా
లేదండి మేము ట్రై చేసాం మేము కంప్లైంట్ చేసాం నెక్స్ మేము స్ట్రైక్ కూడ చేసాం బట్ ప్రిన్సిపల్ కొత్తగా చేంజ్ అయ్యారు ఆమె షీ ఇస్ నాట్ అట్ ఆల్ కన్సిడరింగ్ ఆమె ఎలా అంటే ఆ నేను నేను చెప్పిందే జేయాలి మీరు మీరు చెప్పిందే నేను చెయను
వదిలేసాం ఇంక
ప్రిసిపల్ స్ట్రిక్ట్ ఆ
అది స స్ట్రిక్ట్ అని అనలేం అండి అది మూర్ఖత్వం అనాలి ఎందుక ఇప్పుడు ఫీజ్ పే చేసేది మనము వినేది మేం కాబట్టి మాకు ఎవరు నచ్చుతారు ఎలా నచ్చుతారు అనేది చూడాలి అమ పర్సనల్ ఇష్యూస్ యూస్ చేయద్ కా ఇక్కడ మా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవు
అవును కరెక్టే గాని అంత ఏజ్ వాళ్ళు అంతా మే ఆ స్టేజ్ లో ఉండే చెప్తుందం అంటే ఆమె చెప్పేది మంచిదే అనుకోవచ్చు కదా
అండి మేము అలానే యాక్సెప్ట్ చేసామండి బట్ ఇప్పుడు బీన్ ఇది సెకండ్ సెమిస్టర్ ఆ ఫ్యాకల్టీ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడ లేదు చాలా మంది ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయి యారు
అవునా
ఇంకా ఇంక దాన్ని ఇంకేం చేయమంటారు
అవును నీకు ఫేవరెట్ అంటే లెక్చర్స్ల లో చాలా ఫేవరెట్ కాగ్నెసీ తర్వాత ఎవరు ఉంటారు
ఆ ప్రణీత్ సార్
అవునా ఏం చెప్తాడు అతను అవున ఎందుకు ఫేవరెట్
ఎందుకు ఫేవరెంటే ద వే హి టీచ్ తర్వాత సార్ డ్రెస్ సెన్స్ బాగుంటది
అవునా ఇంకా ఎవరుంచరా
ఇంకా అంటే రమేష్ సార్ ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి
అవున
య య
రమేష్ సార్ ఎందుకు
లే నాకు రమేష్ సార్ లో ఆయన టీచింగ్ కన్నా ముందు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను రమేష్ సార్ నీ ఎప్పుడు లైక్ ఆయన కోపాడు ఏంటంటే ఆర్చి చిరాకు బడుతుంటే చూడలేదు ఎప్పుడు చూడ లేదు ఎంత పెద్ద ఇష్యూ అయిన లైక్ ఏదైన సరే ఒక చిన్న కామ్ గా స్మైల్ తో డీల్ చేయ ప్రతి దానికి కోపన్ అవసరం లేదు అని ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు
అవునా అట్లాంటి వాళ్ళు ఉండడం చాలా మంచిది లేండి కాలేజ్ లొ
అడిగ సార్ మీరు ఇలా ఇంత లైక్ కామ్ గా పీస్గా ఎట్లుంటారు అని అలా ఏముండదమ్మా అలవాటుయి పోతుదమ్మా అనుకుంటే చెప్పదిలేస్తారు ఎవరు ఏజప్పని ఏదని చెప్పని ఆయన ఒకలాగే వింటాడు విని చాలా స్లోగా స్మూత్గా చెప్తాడు ఆయన సీరియస్ అవవా అనే చూడలే ఇనిప్పు ఎ చె అంట యాక్చులీ ఉగాదికి రంజాన్ కి మధ్యలో టూ టు త్రీ డేస్ ఉన్నట్టుంది మేబి రంజాన్ కి కూడా హాలిడే ఇస్తం అని వాళ్ళు డిక్లేర్ చేస్తే ఒక వన్ వీక్ ఉందాంమని చూస్తున్నాం
అవునా వన్ వీక్ అంటే కాలేజ్ చనా అటెండెన్స్ పోతుదేమో
బట్ చూడాలి
అవునా
విల్ డిసైడ్
ఎస్ట్ కుతారరా మరి
ఫేస్టికి ప్రిపేర్ అంటే ఏం లేదండి మొన్న షాపింగ్కి వెళ్ళాము అదే అదే షాపిింగ్ ఎలాం జూడియోలు కొంచెం కాస్ట్లీ అనిపించింది లిటిల్ బిట్ తర్వాత మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం అని చూసాము టైం లేదు బట్ పర్లేదు ఏదో ఒకటి సెట్ చేసుకుంటాం
అవునా ఈ ఇవాళ డే ఎలా ఉంది మరి
ఈ రోజా ఈ రోజ అంత బానే ఉందండి ఎర్లీ ఎర్లీగానే క్లాసెస్ అన్ని అయిపోయినాయి బట్ లాస్ట్ ఫోర్త్ అవర్ ఒక మ్యామ్ వచ్చింది ఆమె చనాా లైక్ ఆమె చెప్పింది మాకు అర్ధం అవ్వట్లేదు చెప్పడం రావట్లేదు అంత పిచ్చి పిచ్చి చెప్పుకొని అంత కొంచెం బాగా ఇరిటేట్ చేసింది
సరే మరి బాయండి
చాలా బాగా మాట్లాడారు నా థ్యాంక్ కాలింగ్